బాగున్నామండి మీరు బాన్నరా
బాగున్నారని తిన్నారా
ఆ తిన్నామండి
ఇంకా ఏం తిన్నారు ఏం లేదండి ఇప్పుడే షిఫ్ట్ అయిపోయింది. ఇది కాల్ మాట్లాడదాం అనేసి
అవునా ఏం చేస్తారండి ఏం పని చేస్తారు మీరు
ఇలో చిన్న వర్క్
అవునా
హ్మ్
హ్మ్ ఏం తిన్నారండి ఏం వంట చేశారు మీ అమ్మగారు.
ఇంక తిన్లే అండి తినాలే తినాల
అవునా ఏమంటే చేస్తారు అవునా మీ అమ్మగారు వంటలు బాగా చేస్తారా అండి
ఇంక చేస్తారు చేయకుంన్నా తినాలిదుకాడ మంచిగా లేదంటే మళ్ళీ కొడుతది అని
అవును ఏవంటే ఇష్టంమండి మీ మీ అమ్మగారి చేసిన వంటల్లో మీకు
మాకంటే ఏమిండేయండి అన్ని కొండం అన్నిది ఇంటలో ఉంట
అన్ని తింటారండి కాకపోతే ఆ మేము మేమే వండుకొని తింటామండి
ఇందుక ఇప్పుడు స్టడీ అండి మీరు
లేదండి స్టడీ అయితే ఎవరిది వాళ్ళు వండుకుంటార అండి ఆ
అ స్టడీ చేస్తున్నారా కాలేజీ పోతున్నారా అని
లేదండి నేను ఇంట్లోనే హౌస్ వైఫ్
అహో అయ్యో మీకు మ్యారేజ్ అయ్యిందా
అవునండి
అవునా ఊహూ
ఇంకా అండి ఆ చూస్తామండి బానే ఏది కొత్తది ఒస్తే అది ఫోన్ లో చూస్తాము
ఊ ఎందుకంటే ఇంట్లనే కాబట్టి చూత్తరు
ఊ మీరు చూడరండి
మనకు టైం ఉండదండి కొంచెం ఇగ ఆఫీస్ వర్క్ ఇటు ఇటు తిరుగుత ఉంట ఆ టైం లేనప్పుడు టైం ఉన్నప్పుడు ఇది అట్లా
అయ్యో బాగా బిజీనా అండి
డి
అయ్యో ఎట్లా అండి అట్లా ఆ కరెంట్ పని చేస్తాడండి
అవునా
ఆ అప్ ప్పుడు చేసేది కరు కరెంట్ పని గని ఇప్పుడు సాఫ్ట్వేర్ అండి
ఉహు అచ అవున్నా అంటే దానికి చేసుకుంటే ప్రిపేర్ అయ్యండ సాఫ్ట్వేర్ గిట్లా
ఆ అవునండి
ఉహు
మీరు కూడా ఏదన్నా మంచి చూసుకోవచ్చు గద అండి ఇట్లా రెస్ లేన్ లైఫు అ
ఈ సాఫ్ట్వేర్ ఇగ మనేదమని జూత్ తా టెషన్లు ఎక్కువ అయిపోయినయ్ ప్రెషర్ ఎక్కువ ఐతుందండి అవసరం అని సప్పుడేకుంటున్న
ఉహు మంచి వర్క్ చూసుకోండి అవునా ఏం టూరండి
అది కేరళ ఎళ్తున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి
అవునా మీరేంటండి అబ్బాయిలు లేదండి మేము మొన్న గోవా ఎళ్లేసి ఒచ్చాము ఫ్యామిలీతో
అవునా
ఆ బీచ్ బాగుందండి అసలు ప్రశాంతంగా చాలా బావుంది
బాగుంటా పర్లే పైసలు ఉంటే అన్నీ బానే ఉంటాయండి
అవునండి పైసలు ఏం లేదండి సాఫ్ట్వేర్ కంపెనీ తరపున వాళ్ళు అందరు ఎళ్తుంటే మేము కూడా ఎళ్ళామండి
ఆ ఆహ అచ్చా ఓకే ఓకే అండీ షాపింగ్ ఎళ్ళిళ ఎప్పుడైనా మీ వార్ తోని తీసుకెళ్తడు మీ వారు
ఆ జ కాపోతే షాపింగ్ చేసేటప్పుడు ఉండడండి జస్ట్ అ క్కడ దింపేసి ఎళ్తడు అంతే బిల్లు లేదండి బిల్లు మాదే అన్ని మాయే ఓక్ ఒక బండి దింపి జ దింపి రావడం
ఉహు ఇంకా అండి ఏం దిన్నరు కాలే అండి ఇంక
అవునా లవ్ మ్యారేజా
ఉ
మీ అమ్మ వాళ్ళకి ఎక్కువ బడన్ కాకుండా చూస్తారు
అంతే కొంచెం నచ్చిన అమ్మాయిని చేసుకోవాలి నచ్చిన అమ్మాయిని చేసుకుంటే ఎట్లుంటై
అవునండి ఎట్లుంటదండి ఎట్లుండదు ఎట్లున్నా బర్తనే ఉంట
ఎటో ఒక అర డజన్ అడ్జస్ట్ కాలేము కదా తొందర కాలేము కదా అట్లానే.
ఏమో అయితేనే ఉంటై.
అయితేా కొం టైమ్ట్డుతుతే ఒక టూ త్రీ ఇయర్స్ కొంచెం అన్ని మ మనుషులు క వెతే టైం పడతా అలా కొంచెం ఫ్రీ కావాలి మనకు ఫ్రీనెస్ కావాలి.
చెసుకోండి మంచిది అయిపోయింది మరి మీరండి ఇంకా మొన్ననే వెళ్ళాము కదా ఆ లేదండి. పిల్లలు చిన్న చిన్న పల్లలు కదా కొంచెం ఇబ్బంది అవుతుంది అనే
ఊహూ స్కూల్కిెళ్తల ర ఇంకా
వెళ్తుదండి ఒక బాబు వెళ్ళాడు
మీరే ఇలక్కి ఫీల్ కబపు పో బాబా లక్కీ
ఉమ్ లక్కీ అండి
వుహుహు
ఏమో ఈగ అట్లా అంటారండి కొందరు మీకు కూడా మీ పెల్ మీ లవ్ చేసిన అమ్మాయితో పెళ్ళయ ఒక పాప ఒక బాబు పుట్టాలని దేవుని కోరుకుంటున్నానండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి చూద్దాం దేవుడు ఎట్లా రాస్తాడు దాన్ని బట్టి అ జుడలు
కానీ మీరు ఇట్లా బిజీ షెడ్యూల్ ఇట్లా ఉంటే ఆమె అయితుండదండి.
మనకి అంత బిజీ ఎ ఉండేలేదు కాని ఆమే రా ముందుకి సంపాదించి పెట్టుకుంటే అయిపోతుంది అని బాధ
అవునండి అట్ల అయితే మరి ముస్లిలు అయి తరేమో అండి.
ఇం ఆప్పటిదాక చేసుకోకుండా ఉంటాం ఇక వచ్చిన సంవత్సరం చేసి పడేస్తారు కవచ్చి నక్ తెలిసి
అవునాండి
వాలే ఎర్నింగ్ చేసుకుంటారూ
ఉహు చేసుకోండి పిలుస్తారా అండి మమ్మల్ని ఇన్వైట్ చేస్తారా
ఏమండి చూస్తాను నేనే ఎవలీని పిలవను మా అమనన్నను హ
అవునా ఎక్కడ గుల్లో చేసుకుంటారా
చూడాలంటే మా సైడు గుళ్ళు ఫేమస్ కొంచెం
ఊహూ
మీదండి
మాది గూడా బానే ఉంటాయండి వెళ్తాము గుళ్ళళకి అ ట్ల ఇట్లా
ఊహూ పండగలు
పండుగలు కూడా బానే చేస్
మీ సైడ్ ఫేమస్ ఏంటిది
మా సైడ్ ఫేమస్ అంటే ఏం లేదు బోనాలు బాగానే ఉంటది కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క టైమ్ లో వెళ్ళ వస్తా ఉంటారు అది నచ్చదు.
మ్ దసరా
దసరా ఇక దసరా అంటే ఏముందండి తాగుతరు కొట్కుంట్రు అదే సరిపోతది
ఊహూ
ఊ బతుకమ్మ అంటే బానే ఉంటాయని ప్లేస్ లేదండి ఆడడానికి అసలు
ఊ ఇంకా అండి ఏం మీరే వంట చేసుకుంటారా రూమ్ లో
ఆ లేదండి నిన్ననే వచ్చిన నేను, అంటే ఇంటికి వచ్చాను సిటిలో ఉంటాను అక్కడ
ఆ ఇంకా షాపింగ్ అక్కడే చేస్తారా అండి మీరు ఉండే దగ్గర
ఆ
షాపింగ్ ఎక్కడ చేస్తారు మీరు
లేదన్న అ హైదరాబాద్ అవును ఏనున్నా
అ బాగా రేప్ స్లెట్లు ఉంటాయండి అక్కడ
అర్థం కలా, రేట్ హెవీ ఉంటాయి అండి చలవన్నీ ఉన్నాయి ఇక సిటీలో ఎట్లుంటాయి
మ్ తీసుకున్నారా మరి ఉగాదికి
ఏ అంత లేదండి ఇక కొంచెం అమౌంట్ బడ్జెట్ తక్కువ ఉన్నది
అవునా అంటే ఎప్పటికి వేసుకోరా ఉగాది ఇ కొత్తా డ్రెస్
ఏ ఎప్పుడో ఒక్కసారి అట్లా
ఆ హ
గట్ల
నవునా
మ్మ్ ఏం వంట చేసిందండి తిన్నార మరి
ఆ తిన్నామండి మార్నింగ్ దోశ చేసాము
ఉహు మీ సార్
మా సార్ తినడండి. బయటనే తింటాడు. ఎక్కువ
అవున ఎందుకు ఇంటిలో తిన్నాడు
ఏమో అండి. ఇట్లా కొంచెం తిరుగుతాడు బాగా.
ఉహు సిబ్లింగ్స్.
సిబ్లింగ్స్ ఆ ఉన్నారండి. వాళ్ళు కూడా తిరుగుత్ తరు
ఇంతేనా
హ్
ఉహు
అందరు తిరుగుతారండి
ఉహు మరి టూర్కి వెళ్ళిపోళ్ళండి సమ్మర్ కదా. హాలిడేస్ వస్తాయిగా
ఏంటి ఎందుకండి మీకు అంత టూర్ పిచ్చి పట్టింది.
టూర్ కి వెళ్తే బాగుంటాది ఎంజాయ్ చేయ్ కొంచెం ఫ్రీ నెస్ ఉంటది ఇగ ఉన్న చోట నుంచి గేలి బయటకి కెళ్తే కొంచెం ఏదో తెలియని ఫీల్ ఉంటది కదా. కొంచెం ప్రశాంతంగా అట్లా.
అ అవునండి ఆ ప్రశాంతతే కావాలంటే ఏదైనా టెంప్ టెంపుల్ కేళి వస్తమండి మేము
ఉహుహు టెంపుల్ వెళ్తే ప్రశాంతంగా ఉంటదా. మేం మాకు కూడా ఒక టెంపుల్ ఉంటదండి ప్రశాంతంగా ఉంటది ఎళ్తే
ఇక్కడ ఆంజనేయుని గుడ్డ అండి ఆ
కొంచెం సపరేట్ ఉంటి ఆ లేదు లేదండి అట్టు సైడ్ కొంచెం దూరం ఉంటాయ్
ఆహా ఇక్కడ కూడా బానే ఉంటాయండి. వేప చెట్టు కింద కూర్చో చోచ్చు మంచిగా ఉంటారు. మీ ఫ్రెండ్స్ కూడా కట్టెలు పట్టుకొని వస్తారు.
ఉహా
ఆ
పర్లే పర్లే ఓకే ఇంకాండి చెప్పండి ఇంకా ఏంటి విశేషాలు
ఎక్కడా అండి మీది. ఎట్ సైడ్ మీది
మాది ఇటు సైడ్ కాదండి. మాది ఎటో కోదాడ సైడ్ అటి సైడ్ అవ్ చూశాడి అది మీకు
అవునండి వస్తూనే ఉంటామండి అప్ అప్పుడప్పుడు అట్లా అట్లా తిరుగుతూనే ఉంటాము. కోదాడ తెలుసా అండి అక్కడ ఫేమస్ టెంపుల్ ఏంటండి
బాగా ఫేమస్ టెంపులంటే నేనే పోలేఅండి తవరకు ఎందుకంటే సిన్నప్పటి నుంచల్లి సిటీలనే ఉన్న ఎప్పుడో ఒకసారి ఇట్ల పంటగలు టైం పోతా
అవునా
ఉమ్
వామ్మో ఓ మీరే మేము ఇటు హన్మకొండ వరంగల్ సైడ్ అండి
ఊహూ
మ్ మీకు సైడింగ్ అందరికి తెలిసే ఉంటది ఎగ్
ఆ ఇన్నాను ఇన్నాను ఈ వరంగల్ సైడ్ ఇన్నా భద్రకాళి ఫేమస్ అటు సైడ్ ఇన్నా వెళ్ళిన ఒక్కసారేమో రీచ్ అయిపోయినా
చాలానే ఉంటాయండి ఫేమస్ టెంపుల్
ఉమ్
బాగా పల్లెటూరా అండి మీది బాగా
ఆ లేదండి కొంచెం నార్మల్ అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి దొరకదంటే ఏముండదు
మ్మ్
ఊహూ మీదండి
మాది కూడా అంతే అండి కొంచెం పల్లెటూరే
ఉమ్
అన్నీ దొరు దొరుక్
కాదండి మరి ఇంట్లో ఉండకుంటా మరేమన్నా చేసుకోవ చ్చు కదా స్టడీ డిస్కంటిన్యూ చేసిళ్ళు మళ్ళ
వాళ్ళైపొయ్యాక చెయ్యాలి ఏదో ఒకటి
ఉమ్ కరెక్ట్ గ చెయ్యాలి చెయ్యాలి ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉంటది ఊకే ఊకే ఇంట్లోనే ఉండే ఉండే బదులు కొంచెం బయటకెళ్తే కొంచెం ఫ్రీ ఉంటది మైండ్ రిలాక్సేషన్ ఉంటదట్ల
అవునండి అదే చదువుకోవాలి
ఉమ్
ఏదో ఒకటి చేద్దామనే జూ స్తున్నాము కానీ ఇప్పుడు వర్కౌట్ టైతే కాదండి
ఉమ్మ్ అంటే కొం చెం చిన్న బాయ్ అమ్మాయి అన్నారు కదా కొంచెం స్కూల్కెళ్ళాక మీరు కూడా ఏమన్నా చూసుకోండి ఇంట్లో ఉండకుంటా
ఏదైనా చూసుకోవాలి ఏదైనా వర్క్ లేకపోతే కంప్లీట్ చెయ్యడమో స్టడీ
ఉమ్ స్టడీ వద్దులేండి ఏమన్నా చూసుకోండి ఇగ ఒక వన్ ఇయర్ సిక్ హాఫ్ ఇయర్ నేర్చ న్నాకు కొంచెం వరకు
ఏమన్నా చూసుకుంటే చాలా కష్టమ అండి ఇప్పుడు టైమింగ్స్ సెట్ కావ్వాలి పిల్లలు స్కూల్కి పోయయి వచ్చేసరికి రాలేను
మ్మ్
అయి
అంటే మీ మమ్మీమ్ వాళ్ళు ఇట్లా ఉండారా
ఉంటారు కాని వాళ్ళు కూడా ఎలొస్తారు కదా అండి పనికి అటు ఇటు
మమ్మీ వాళ
తే వల్ల అస లేవంగానే పోతారండి బాయి దగ్గరికి ఆ రాత్రికొస్తారు అట్లా పిల్లల్ని ఎవరు చూసుకోలేరు కాబట్టి నేను బయటికి కైతే ఎల్లలేను
మ్మ్
ఓకే అండి మరి బాయ్
మ్మ్